ఆ హలో ఏం చేస్తున్నావ్
నేనా పచ్చళ్ళు ఎలా పెడదామా అని ఆలోచిస్తున్న
ఉహుమ్ మ్
ఉమ్ నువ్వేం చేస్తున్నవ్
నేను గూడా పచ్చళ్లు ఎలా జేయాలా అని చూత్తన్న
అవునా మీ ఇంట్లో తింటారా పచ్చళ్ళు
ఆ తింటాం
ఉమ్ మా ఇంట్లో కుడ తింటారు ఇంక ఇప్పుడు వ్యసవ్ కాలం కదా ఇంకా ఉ ఆహ్ వచ్చి చేస్తా పచ్చళ్ళు అన్నీ చేస్తా
ఉహుమ్ నాన్ వెజ్ పచ్చల్లు కూడ చేయడం ఒచ్చా మీకు
ఊమ్ నాన్ వెజ్ పచ్చళ్ళు చికెన్ పచ్చడి, ప్రాన్స్ పచ్చడి, అంటుంటే రొయ్యల పచ్చడి చేస్తా బాగా ఔను
ఊహు
ఇంకా ఇప్పుడు వేసవికాలం కదా ఆ తింటరు చాల బాగుంటయ్ పచ్చళ్ళు ఊ ఇప్పుడూ వేసవ్ ఆ అదె వేసవి కాలం గదా మావిడికాయ్ పచ్చడి పండుమిరపకాయ్ పచ్చడి టమాటా పచ్చడి అయ్ పడతాను
ఊహు
మీరెలాంటి పచ్చళ్ళు పడతారు
మెమేం పెట్టం మాక్ ఇస్తరు
ఆహా ఓకే ఓకే
ఉహు
సార్ నువ్వు సొంతంగా పడదాం అనుకుంటూనా వా
ఉఊ అవును
ఏదన్న తెలీక్పోతే నన్న్ అడుగు నేను చెప్తాను
చ్చడి ఎలా చేయాలొ చెప్పండి
చికెన్ పచ్చడి కావాల నీకూ
ఉమ్
చికెన్ పచ్చడి ఎలా చేస్తారంటే ఏముంది చికెన్ తీస్కొచ్చి చిన్న చిన్న ముక్కలగా కోసి
ఊ కడగక్కర్లేదా
ఉప్పు, కారం ఆ కడగాలిగా కడిగిన్ తర్వాతే ఉప్పు, పసుపు వేసి కన్ ఆ ఎలాగంటే మంచి నీళ్లతో కడుగుతాను రెండు మూడు సార్లు కడగాలి బాగా
ఊ
కడిగిన్ తర్వాత ఉప్పు, పసుపు ఏసి ఇగ గంట సేపు నానబెట్టాలి
ఊ ఆ గంట సేప్ ఏం చేయాలి మనం
ఆ గంట సేప్ ఏం చేయాలంటే పచ్చడిక్ కావల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకోవాలి
అవి ఏం పదదాలు
అవి ఏంటంటేయ్ ధనియాలు
ఊ
కర్రా, ఆవుపిండి
ఊ ఉ ఇవన్నీ ఎక్కడ్ నుంచి తెచ్చుకోవాలి
ఇవీ షాప్ లో అమ్ముతారు అయి తెచ్చుకొని మనం ఎండ్లో పెట్టుకొని పొడిగొట్టుకొని
ఉమ్
అన్ని వేయించి పొడిగొట్టుకొని
ఉమ్మ్మ్
ఆ లవంగాలు కూడ ఏసి పొ పౌడర్ తయార్ చేస్కోవాలి
ఊ ఎందుకండి ఇంట్లో పాన్స్ పౌడర్ ఉంటది గదా
పాండ్స్ పౌడర్ ప సోల్ లెర్ కదమ్మా మసాలా పౌడర్ వేస్తారు ఆ మిక్ కాపాడరని అర్థమైందా
హ్మ్మ్
అయితే ఇంకా ఈ అరగంట నా గంట నాని నానిపోయిద్ది కదా తీసి ఇంకా నూనెలో డిప్ఫ్రై చేయాలన్నమాట
ఉమ్ ఏ నున్లో చేయాలి
అదే ఎండ పువ్వు నూనె ఆ ఛీఛీ పొందుతిరుగుడ్ పువ్ నూనె అ పొందుతిరిగుడు పువ్ నుంతో
హమ్
చేసి డీ ఫ్రై చేసి పక్కన పెట్టేసేసి ఈ మసాలా దినుసులు వేసేస్తామా అ నుంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉమ్ కారం ఉప్పు వన్నీ ఏసి అవి కూడా ఫ్రై చేసి ఈ చేయించిన చికెన్ ముక్కలు కూడా అందులో కలిపేసి చల్లారని
హ్మ్ ఉమ్
అది
వేడిగా తింటె బాగోధ
వేడిగా తింటే బాగోదు అది కొంచెం చల్లారేక దాంట్లో రెండు నిమ్మకాయ రసం పిండి ఎయ్యాలి వేసి కలిపి ఒక వారం టేస్ట్ కోసం నిమ్మకాయ పిండితే బావుంటది
ఉ హ్మ్మ్
పిండిన్ తర్వాత ఒక వారం రోజు పక్కన పెట్టేసేయాలి ఆ పచ్చడ్నె ఆ అయిపోయినట్టే ఈగ వారం రోజ పక్కన పెట్టేసి ఉమ్ టేస్ట్ బాగోదు లేకపోతే రుచి తెలిదు పచ్చడికి
ఊహ్మ్మ్
అందుకని పక్కన పెట్టేసి వారం రో ఉమ్ సేమ్ ఇదే ప్రాసెస్ దానికి కూడా
ఊహ్మ్మ్
మ్ ఇగ వారం రోజుల తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటది రుచిగా పచ్చడి
మ్ హమ్
ఇంకేమి సంగతులూ అయిందా భోజనం
అయింది మీద్ అయిందా
అయిపోయింది ఏం కూర మీది ఇవాల
మాది బెండకాయ మీది
మాది ఇవాళ చిక్కుడుకాయ ఫ్రై
ఉహ్మ్
ఉమ్ చిక్కుడుకాయ ఫ్రై చేసను ఆహా లేదు మార్కెట్లో కొనుక్కొచ్చినయే
ఉమ్ మీరు కూడా వెళ్తారా మార్కెట్ కి
ఆ నేనే వెళ్లి తెచ్చుకుంటాను కూరగాయలన్నీ
ఊహ్మ్మ్మ్
ఉమ్ ఇంకా ఇంక్ ఎమ్ సంగతిలో ఇంకేంటి ఈ రోజంతా ఎలా గడిచింది ఈ రోజ్ దంత నీకెలా గడిచింది
మీరో ఇంకా మొత్తం అవ్వలేదండి మధ్యాహ్నం వరకు అయింది బాగా ఎండ కొట్టెస్తుంది
ఉమ్ మార్నింగ్ నుంచి ఎండ ఉందా
ఉమ్ అవును వేసవి కాలం కదా మీకు మామిడికాయలు వస్తున్నాయాండి
ఆ వస్తున్నాయి పచ్చడికాయలు వస్తున్నాయి ఇప్పుడు మామిడికాయ పచ్చడికి పళ్ళు అప్పుడే రావుగా ఉమ్
రావా
ఉమ్
డమ్మని పిలవండి మీరు
ఆ
మీర్ రమ్మని పిలవండి
ఎందుకు పచ్చడి పట్టటానికా
కాదు తినడానికి
ఓ మామిడి పళ్ళు వచ్చాక అప్పుడు పిలుస్తా అప్పుడువద్దురు గాని బా ఆ
మామిడి పళ్ళను పిల్లవంటి అప్పుడే రాలేదు గా అంటున్న
ఉమ్ అదేలే ఉమ్ ఇంకేంటి సంగతిలు మీ ఫ్రెండ్స్ తో వెళ్ళావా ఆడుకోటానికి బయటికి
ఎండగా ఉంది కాబట్టి అని ఎల్లట్లలేదు
ఉమ్ ఓకే ఇండోర్ గేమ్స్ ఏమన్నా ఆడుతావా
ఫోన్ లో చెస్ ఆడుతాను ఇంకా కొన్ని యాక్షన్ గేమ్స్ ఉంటాయి అయ్యి ఆడు తాను
ఉమ్ మజ్య మజ్యలో చదువుకుంటావా
ఉమ్ ఎగ్జాములు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి
ఉమ్
చదువుకుంటాన్
ఉమ్ బాగా కాంపిటీషన్ ఎక్కువైపోయింది
ఉమ్
ఇ జాగ్రత్తగా చదువలి
ఉమ్
మరి ఇది ఇప్పుడు పరీక్షల సమయం కదా అందరూ బిజీగా ఉంటారు ఉమ్ ఇంకా మీ ఇంట్లో వాళ్లతో ఆడుతావా చెస్సు నువ్వు
లేదు నేను కంప్యూటర్ తో ఆడుత
కంప్యూటర్ తో ఆడుతావా క్యారం బోర్డ్ ఉందా మీ ఇంట్లో
ఆ ఉంది కానీ ఎవరు ఆడారు
ఉమ్
నేను కూడా మా చుట్టళ్ళ ఇంటికి ఎళ్ళినప్పుడు అప్పుడు ఆడుతాను
ఉహ్మ్ ఓకే ఓకే ఇంకా సాయంత్రం పూట ఫ్రెండ్స్ తో ఆ మా ఇంట్లా ఉంది ఇంకా వేసకాలం సెలవులకి పిల్లలు వస్తారు కదా ఉమ్ వాళ్లు ఆడి ఉంటారు
ఉహ్మ్
ఉమ్
సాయంకాలం చల్లగా ఏం చేస్తారు మీరు
సాయంత్రారం పూట ఇంకా పైకెళ్ళి మొక్కలకి నీళ్ళు పోసి వస్తా మొక్కలు ఉన్నాయి కదా ఆకూర్లో
అవును ఆల్రెడీ పొద్దున్న పోసారు కదా మళ్ళీ సాయంత్రం కూడా పోసేస్తారా
ఆ పొద్దున్ పోస్తాను మళ్ళీ సాయంత్రం కూడా పోస్తా వేసకాలంగా ఇంకా మొక్కలు ఈ పాపం ఎండిపోతాయి ఎండకి ఎండాకాలం రెండు పూట్ల పోొయ్యాలి
ఉమ్
సెలవులకి ఎక్కడికి ఎళ్ళట్లేదా నువ్వు
సెలెల్కా లేదండి ప్రస్తుతానికిైతే పరీక్షల సమయం జరుగుతుంది
ఉం అయిపోయాక ఎల్ళ్తావా ఎక్కడికన్నా
నంగిపోయాక ఆ ఎళ్తాను
ఉమ్ ఎక్కడికి ఏళ్తావు
భద్రసానికి ఏళ్తున్నాం
ఉహ్మ్
ఉం మీరు ఎక్కడికి ఎళ్తున్నారు వేసవికాలపు సెలవుళకి
మేమా ఈసారి ఎక్కడికి ఎళ్ళట్లేదు ఫంక్షన్ ఒకటి వచ్చింది లే పెళ్ళ ఒకటి ఇంకా మా చుట్టాల తో వెళ్ళాలి క్కలకి పెళ్ళి ఇంకా అళ్లా పెళ్ళికి ఎళ్ళాలిగా ఉం అందుకని కొం షాపింగ్ అది చేసే పని ఉంది బట్టలు కొనుక్కోవాలి అ అందులోనుూ ఉగాది పండక్క కుడా ఉందిగా ఉమ్ ఉగాది పచ్చడి అయన్నీ చేసుకుంటాం ఆ రోజు మేము
ఉం సరే అయితే ఉంటాను
ఉమ్ ఆ ఓకే
ఉమ్ బాయ్
ఉమ్